హలో
హయి్ రాహల్
మాయా మారశ్వర ఎలా ఉన్నారు
న ఎలా ఎలా జరిగింది ఉండ ండి ‌ ‌ఉగాది పండగ
చాలా బాగా జరిగింది మీరు
మాది చాలా బాగా జరిగింది అన్నిీ మార్నింగ్ే లేచి పచ్చడి సామాన్లు అన్నీ తెచ్చి పచ్చడి చేసాం మా మమ్మీ ప్రిపేర్ చేసింది మరి మీరు
మామమ్మ కూడా మార్నింగ్ నేను మార్నింగ్ లేసి మనం మన మామిడి కుమ్మలు ఉంటాయి కదా మామిడి కొలా తీసుకవచ్చి ఇంటికి దోరణాలు కట్టేసి మామిడి కాయలతొపచ్చడి చేసి తాగామ్మా పూలేలు కూడా చేసాము అది బిక్షాలు అంటారు కదా
అవును
భిక్షాలు కూడా చేశారు
అవునా ఏ నీకు నీకో పచ్చడి చేయడం వస్తుదా
ఆ వస్తుంది చాలా ఈజీ కదా అది
ఆ నాకు రాదు నేర్చుకోవాలి నేను
చాలా ఇజీ కదా అది మనం నార్మల్ గా వాటర్ మన చింతపండు అండ్ ఏవైతే టెన్ ట్వెల్వ్ పంట్స్ ఉంటాయి అవన్నీ వేసి మనం చేసుకోవచ్చు అది
కరెక్టే కానీ ఏది ఒక్కటి ఎక్కువైనా సరే మొత్తం టేస్ట్ మారిపోతది కాబట్టి మనకు
మ్ మ్ మనం లిమిటెడ్ లిమిటెడ్ వేసుకోవాలి దొరికింది కదా అని పోయేసేసాం అంటే
ఆ ఎలా మరి ఇప్పుడు నెక్స్ట్ శ్రీరామన్ నవాంగ వం
హ ఇకేం లేదండి రేపు నాకు ఇంటర్నల్స్ ఉన్నాయి మీకు
ఎన్ మా సో కాఫీ కాయిపోయింది అప్పుడే శ్రీరామనమికి మరి మరి శ్రీరామనమికి ఇక్కడ ఆయన బారా జీలుస్ కళ్తలేరా
ఆ చూడాలండి నైట్ మనం నైట్ లేట్ అయివుతుంది కదా అక్కడ చూడాలి ఫ్రైడే చేంజ్ చేశారు కదా అది రాజాసింగ్ ఫ్రై యాక్చుల్లీ రేపు కాదంట అది ఫ్రైడే ఫ్రైడే కి షిఫ్ట్ చేశారు చూసారా
నాకు తెలీదు ఇంకా అది ఎప్పుడు తీస్తే కూడా వెళ్ళాలి అది ఎప్పుడు చూస్తే అక్కడ వెళ్ళి మంచిగా అండ్ డ్యాన్స్ ఏయాలి అవి ఇవి చెయ్యాలి మంచి ఎంజాయ్మెంట్ ఉంటది అంతా బాగుంటది మరి నోక్కడ ఎల్లవా మరి
నేను చూడాలండి ఇప్పుడు నైట్ మనకి లేట్ అవుతే మనకి వర్క్ ఉంటుంది మళ్ళీ మార్నింగ్లు ఇవ్వడానికి వీలుండదు
ఆ
హ
అయినా ఏం కాదు ఇయర్లీ వన్సే కదా అది వచ్చేది మనం ఒక రోజుకి ఏం పర్లేదు నిద్ర పోన కూడాంగా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు కదా ఒక్క రోజు ఏం పర్లేదు అది
మంది అది యాక్చువల్లీ రేపటి నుంచి ఎల్లుండి షిఫ్ట్ చేసారు ఫ్రైడే రోజు
అదే ఏం పనిలేదు ఎ ఎప్పుడైనా ఓకే అది దసరా ఇవన్నీ ఫెస్టివల్స్ మీకు ఎలా ఉంటాయి జరుపుకోడానికి
బానే ఉంటదండి మంచిగ ఉంటది మంచి కలర్ఫుల్గా ఉంటది.
మన తెలంగాణలో బిగ్ ఫెస్టివల్ ఏదో తెలుసా
ఆ తెలుసు బోనక మన దస సరదాగా
అవును
ఆ బతుకమ్మ చేసారు కదా అంటే అందరు ఆడవాళ్ళు అందరు ఆడవాళ్ళు కలిసి బతుకమ్ కమ్మ చేశారు బిగ్ ఫెస్టివల్ అంటే అదే దసరా
తెలంగాణ మోస్ట్ ఫేమస్ అది
ఈ ఈ
ఓ బతుకమ్మ అనేది లేడీ గురించి ఉంటది మొత్తం
మ్ మ్ అవునా అవును
దసరా అయితే మా ఇంట్లో బిగ్ ఫెస్టివల్ మా ఇంట్లో ఫైవ్ డేస్ జరుగుతంది దసరా
అవునా అంటే మీరు దేవత తని పెడతారా అండి మీరు
ఆ మా ఇంటి దేవత మేం దుర్గము అంటాం
హ హా హ ఓ ఏ మీరు బాగా జరుపుకుంటారు
మ్ పొద్దనే జరుగుతాం మేము ఫైవ్ డేస్ చేస్తాము ప్రతి డే ఒక్కొక్క ఐటం నైవేద్యం పెడతాం. మళ్ళ లాస్ట్ డే నెం ఉ మటన్ తో గాని లేవెన్ నార్మల్గా వెజిటెబుల్ అన్న చేస్తాం. ఆ
మీరు నాన్ వెజ్ పెడతారా దేవతకి
ఆ పెడతాం
నాన్వెజ్ తినదు కదా దేవతా దుర్గ మాత అవునా ఏమో నాకు తెలిసిన తెలిసిన వరకయితే నాన్వెజ్ తినదు.
దరుగు దూరమా సై
నూతాగుతావ్
నాన్ వెజ్ పెడతారు వెజ్ కూడా పెడతారు వెజ్ చేసినోళ్లు వెజ్ చేస్తారు నాన్ వెజ్ చేసినోళ్లు నాన్ వెజ్ కూడా చేస్తారు ఏదైనా పెడతారు. కాకపోతే ఓన్లీ మటన్ పెడతారు పెడితే నాన్ వెజ్లా చికెన్ పెట్టదు పెట్టారు కూడా
అవునా ఫస్ట్ టైమ్ వింటున్నాను దుర్గామాతకి నాన్ వెజ్ పెడతారనేది
ఒక్క దగ్గర ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్క లాగా ఉంటది అందట్లా సేమ్ ఉండదు కదా కర్ణాటక కేరళ వాళ్ళది మొత్తం వేరే కుంజూర్లి దేవత అదిదాని అంటారు. వాళ్ళ డిఫరెంషా లో బెస్ట్ కల్సి ఉంటాయి మన సైడ్ ఇంకో లాగా ఉంటాయి.
ఓకే ఓకే
ఆ మరి మీ
అంటే నేను ఎప్పుడు చూసినా అంటే నేను ఎప్పుడు చూసినా కూడా అంటే చేస్తారు అమ్మవళ్ళకి బలి ఇస్తారు అంటే మా కా అదే గోట్స్ కవల టె కదా అదే బలీసర అంత తెలుసు కాని మన దుర్గమాతకి ఇస్తారని తెలీదు
హ్మ్ హు ఎందుకు
అవును బోనాలకి ఎల్లమ్మ తల్లికి ఇస్తారులమ్మల్ ఎల్లమ్మ తల్లికి కట్టమ్మైసమ్మకి అట్ల ఇస్తారని తెలుసు కాని దుర్గమాతకి అని నేను ఫస్ట్ చమ్మీన్ తుం నల్
ఇస్తా అంబబయిమ్మ అంటారు దేవత పోయినం ఆ
మ్మ్ మ్మ్
అమ్మమ్మరి ఐడల్స్ కానీ ఐడియల్ ఫొటోస్ ఇవి ఎక్కడ దొరగవు రేర్ అవి అని దుర్గమత ఫోటోస్ పెట్టి చేస్ తరు
ఆ మీరు అంటుంది ఓకే ఓకే పుల్లి మీద కూర్చుంటది చూడండి
మ్ అవును
ఆ రైట్ రైట్ రైట్ అవున అవునవును
మ్మ్ అణా అంబవయం అంటేనేమో ఫుల్ శారీతోను పులి మీద ఉండదు. దుర్గామాత అంటే పులి మీద ఉంటది అంబవయం అంటే. నార్మల్ శారీ కట్టుకొని కూర్చొని ఉంటది ఫుల్ ఫుల్లు ఇ మేడేదా ఉంటది సారీ ఫుల్ కవర్ ఉంటది ఆ
ఓకే ఓకే
ఆ నార్మల్గా భూ ఆ ఫొటోస్ అన్ని రేట్లు ఉంటాయి అవి అందుకనే దుర్గమాతవి వేట్కుంటారు
అచ్చా అవునా మ్ హుమ్ ఉహుమ్
మీ మీ మీరేది పెద్ద మంచిగాది చేస్తారు
అంటే మేము లక్ష్మి మనకి దివాళి రోజు జు లక్ష్మమ్మవారు ఉంటారు కదా మేము లక్ష్మమ్మ వారుకు అంటే ఫోటో పెట్టి మేము కొంచెం అవి తొంతులు అంటారు కదా మనకి తయారు చేసినా అవి ఎక్కువ పెద్దవి చేస్తాము అమ్మవారికి మేమ్ ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్ ని మంచిగా పెద్దగానే చేస్తాం మేము
మా బోన్లు
చాలని కాదు అన్ని ఫెస్టివల్స్ అని చేస్తారు తనేను
అవుతుంది ఉమ్ మరి బోనాలు కి వెజ్ వెడతారా నాన్ వెజ్ పెడతా
లేదు లేదు లేదు బోనాలు అనేది నాన్ వెజ్ ఫస్ చూవలె బోనాలకి మనం ఉమ్ నాన్ వెజ్ లేకుండా పెట్టొద్దు అట్లా
ఆ కొంద అంది వెజ్ కూడా పెడతారుద
అంటే ఇక వాళ్ళు ఇక వాళ్ళ బట్టి ఉంటదండి అది మనమేం జెప్పాలి మరి ఇగ కొంతమంది ఉంటారు గదా, యాక్చువల్లీ బోనం అంటేనే నాన్ వె చెప్
మ్మ్ కా
మేము ఎప్పడి వరికి బోనాల అప్పుడు వ నాన్ వెెజే వెడతాం నాన్ వెజ్ చికెన్ మటన్ బోటి తలకాయ్ ఉమ్ అన్ని కాళ్ళు కాళ్ళ చొరువ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అట్లా ఉమ్
ఈ సంక్రాంతి అయితే సంక్రాంతి అయితే ఆంధ్రాలో స్పెషల్ చాలా పెధగా చీతారు
ఉ ఉమ్మ్ భళా అంటే వాళ్ళ ద సంక్రాంతి అంటంగానే మనకి గుర్చుకొచ్చేది మెయిన్లీ ఆ కోడి ప్పందాలు మ్మ్ కుడి పందాలు కాయత్తేస్ చ్చువల్లో మనం అనేడిది మన్ మనకి ఆ తెలంగాణలో మట్టి ఎక్కువ యూజ్ చేసేది పతంగిలు ఎగిరేయడం మాంజాస్ ఓ దారాలు ఇవన్నీ ఎక్కువ గుర్తుకొస్తాయ్, మ్మ్ ఈ మధ్య
డంగా యాక్సిడెంట్లు అయితున్నయ్
మ్మ్ హ్మ్ చాలా మటుకి తీసేసారు, మ్మ్ హ్మ్ చాలా మటుకి ఇప్పుడు అది తక్కు క్కువ చేశారు
బ్యాన్ చేసేసిర్రు ఐనా అది మాంజాలు అయినా బ్లాక్ లో కూడా ఇంగా పర్చేజ్ చేసుకుంటురు ఆ, ఉమ్
ఆల్మోస్ట్ అందరూ బ్యాన్ చేసినా కూడా అయినాన్ కుంటున్నారు వాళ్ళు
అవున్ నాకేదోటి అలా జేస్ చ్చిన్నారు ఏం జేద్దాం
ఇగ అమ్మయి అమ్మే వాళ్ళు ఉండేదాక్ కు కొనే వాళ్ళు కొంటనే ఉంటారు కదండి
ఆ వాళ్ళకి ఏంటంటే ఎంజాయ్మెంట్ అంతే, ఎవరిదైనా నెక్కి కట్ అయ్యి. తే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటయి, మాం చదవాళ్ళన్ ఎక్క్క గట్టా ఏమన్నా.
హుమ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అవుతునేమో, అప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుద్ది. వాళ్ళ ఫ్యామిలీకి కావ్వట్లేదు కదా వాళ్ళ ఫ్యామిలీ కాదు కాబట్టి వాళ్ళు ఇగ అట్లా
ఆ
హ్మ్
ఇంకా దీపావళి కూడాంగా బాగానే చేస్తాం టూ డేస్
అవునండి అవును మనం దుఃఖి పున్నమి అంటారు కదండి చ్చే వన్ వీక్ లో వన్ అండ్ హఫ్ మీక్క కార్తీక మాసం చేస్తారు కదా
ఆ అవునవున్
ర్తీక మాసంలో అందరూ ఉపాసాలు ఉంటరు పాస్టింగ్ ఉండి అమ్మ వారికి పూజలు మనకి చిన్నపిల్లలకి అంటే ఎక్కువ ఇష్టం దివ్వాలి అనుకుంటా ఎందుకంటే టపాసులు ఉంటాయి కదా పటాసులు పటాకిలు కాలవడం అంటే చాలా ఇష్టం మనకి అలా ఆ పటాకిలి కాల్చ్ దా మనం ముందాం అన్నా
సరే మరి ఓకే మ్ ఓక్
హ్మ్